హలో వినిపిస్తుంది ఏం చేయలా అన్ని కంప్లీట్ చేసుకొని కూర్చోనోన్న ఆ పోర్చుగల్ అంటే సబుతో మాట్లాడుతున్న ఏం చేస్తన్నావ్ సబ్బు ఏ చేయలేదు సబ్బు మీరేం చేస్ మరి అడుగుతున్నా ఓకే ఓకే నేమ్స్
ఆ ఏం చేయట్లే ఇప్పుడే యూ ఇన్స్టాలో రీల్స్ ఎత్తుతా ఉన్నా
వచ్చిదిన్నారయ హ్మ్ హ ఎటుంది కామెంట్ చేసినా ఎటుంది అని కామెంట్ చేసినా నువ్వు కాలేజ్ చేసింది నువ్వు ఎటుంది అని కామెంట్ చేస్తున్నావ్ అంట నువ్వు
కామెంట్ జయల్నా
చెయాలి కదా నువ్వేం కాలేజ్ కాదా ఎలా ఉండచ్ చెప్పండి అన్నానా లేదా నేను
ఎవరు కామెంట్ చేయలే కదా సరే ఏదనా పెట్ నెక్స్ట్ నెక్స్ట్ది రీల్ పెట్టి యాన్యువల్ డేది పెడదాం
సుబ్బు మధ్యాహ్నం నుంచి తలపానం తోపుకొచ్చింది సుబ్బు దాన్నేం ఎటి చేయలేక నాకు ఎం కాదులే అభి ఏదో ఒకటి గాని ఏం పట్టించుకోరు అంత
ఆహా
ఇంకా పేర్లు చెప్పు చెప్తున్నారు ఊర్లు చెప్తున్నారు అని చెప్తున్నారు దానికి ఎంత ప్రాబ్లమే లేదు బ ఎసో
హలో గైస్ ఉన్నా ఈడనే వస్తా ఒషాల వేసుకొని
ఈంచి చ
ఏం కథ
కాలు ఏమి కథా అని ఏద కాాలేజకి రాలేది అని అడిగి అడుగు ఏ కథలు
ఓనిన్ మెనీ నమరి అయిని చార్జ్ అలా ఫైర్ అయిపోవడం తప్పు మే ఎందుకు మే అయినా అట్ట చేస్తుండు
అే చెప్తే ఈనారు ఏ క సరే ఇప్పుడు నేను టీచర్ గా ఉన్నాము నా ముందట మాట్లాడుతదిబే నా విలువ కొరవాల ముందర తగ్గిపోద్దా లేదా హే ఆయ లేదు వద్దులేమే ఆ పిల్ల చేసింది తప్పు ఆయన రియాక్ట్ అవడంలో తప్పే లేదు
ఆ మరి అందరు ఎందుకు అడ అసలు ఆయన రియాక్ట్ అవ్ల్సిన అవసరమే లేదు ఆ విషయం గురించి అంటున్నారు
త్తరు
అందరు అదే అందరు అదే అంట మే అందరు అదే అందరు అదే అంటాన్నారు తెలుసాడు అట్లీస్ట్ ఏం జరుగుందని నట్ అలా రియాక్ట్ అవ్వడానికి
అవును ఏం జర కళనని ఇంకా ఇ ఇంకేమన్నా జరగాల అందరూ కొంచెం కొన బుర్రలు లేకుండా ప్రవర్తిస్తున్నారు పొగురా
ఆ నేను తీసుకున్నా అంటే ఆయనక అలాంటి ఎందో లే
మరి దార్నం గా ఉన్నారు మే కనీసం మన క్లాస్ వాళ్ళకి కనీసం తలకాయలన్న ఉన్నాయా
ఏం నా సినిమా
ఆయన్ రియాక్ట్ అవడంలో తప్పే లే మే ఎందుకంటే ఇప్పుడుప్పు ఇప్ ఇప్పుడు నేను లెక్చరర్గా ఉంటాను నువ్వు స్టూడెంట్ వు ను నువ్వు ఆల్రెడీ ఏమి తెలియందానివి ఎట్టంటే అటు మాట్లాడుండే కొంచెం నీకు వెనకాల బిల్డప్ గా ఏమంటారు స్టేటస్ అది ఇది ఉండి కొంచెం ఎక్కువ మాట్లాడితే పనయితే నువ్వు నాతో మాట్లాడాల ఆ అదంతా ఏమి లేదు
ఆ
అదంతా ఏం లేదు మే
కానీ అందరేమంటన్నారంటే ఆడ అసల్ రియాక్ట్ అవ్వాల్సిన అవ్సరమే లేదు ఆయమ్మె అందరి దగ్గర అనాలసిస్ సార్ దెగ్ర సుబిక్ సార్ దెగ్ర
అవ్ను ఆయ్నక్ తెల్సా అత్య తిసి చేసొచ్చిందని అది ఇది అని తా
ఆయ్ ఆయన ముందిలా మాట్లాడడం
ఆయన ముందు ఇలా మాట్లాడ్డం తప్పు కదా ఆయన ఒ మరీ అంత అడ రియాక్ట్ అల్సిన అవ్సరం కూడ లేద్ జస్ట్ ఊర్కే ఉండ్ టె సరిపొయిండు అనేసి అంటున్నారమ్మ ఉ
జస్ట్ ఊరికే కదా అండి రియాక్ట్ అవడంలో తప్పే కదాండి చితంగా ఆన్సర్ చెప్తా ఎందుకంటే ఎందుకంటే ఈ పిల్ల తి తీసి చేస్తుందని ఆ పిల్ల ఆయనకి తెలీదు వీళ్ళు కానాల్సిస్తారు విళ్ళకంటే తెలుసు కాబట్టి ఆ యమ్మి ఎట్ట మాట్లాడతదని యే తెలుసు అరే తెలీద్రా ఇప్పుడు ఇవేమన్నా చెప్పుంటే చెప్పింది సార్ నేను ఇట్టా చేశాను అది ఇది అని నేను చెప్పుంటే ఆయన కొంచెం ఓ ఫ్రెండ్లీ గానే బానే మాట్లాడుతుందని ఇంగ్ ఈ పిల్ల మాట్లాడం ఇదే లేమో తీరు అని ఆయన అనుకుంటాడు ఎట్ట కాకుండ ఎట్ట కాకుండ
ఆ హల్లో మోటో
ఊ
మరి అందరూ తెలుసా అడా ఏముంది జస్ట్ అయమ్మి చెప్పింది అంతే కదా ఇన్ని టూ డేస్ పర్మిషన్ ఇచ్చింటే ఎవర్ తీస్కోమను కానీ ఆయమ్మి కూడా కొంచెం యాటిట్యూడ్ గ ఇట్ల లేసి చెప్పిందాయనకి ఆ స్పోర్ట్స్ కదా నేనే తీసుకుం
మే మొత్తం తప్పు ఆ పిల్లదే మెయిన్ మొత్తం తప్పు ఆ పిల్లదే తెల్సా
ఆ అది నార్మల్గా అయి చెప్పుంటే ఆయనంత సీరియస్ అయి ఉండడు ఆయన
హే ఇప్పుడూ సరే ఇదిగా చెప్పింది ఓకే మే ఇప్పుడు నార్మల్ గా పక్కన పవన్ ఉన్నాడు వాడు నార్మల్ గా ఈ పిల్ల కంటే ఆ పిల్ల రెండు రోజులు ఇచ్చింది ఆ బోడు పద్దెనిమిది రోజులు సెలవు పెట్టిండు
ఆ ఏదో ఒక ఏదో ఒక రీ జన్ ఉండింటది కదా
ఉండుంటది సరే ఓకే ఈ పిల్ల కూడా ఏదో ఒక రీజన్ చెప్పింది చెప్పినప్పుడు ఆ చెప్పిన సమాధానం ఎట చెప్పింది
అసలు అదేందే నాకైతే అస్సలు నచ్చలేదు
లాది
మరి ఓ చేసినారులే
ఏం చేద్దాం ఏం చేయలేము మనమే మనం మళ్ళీ ఏమైనా మాట్లాడితే మనదే తప్పు అన్నట్టు మాట్లాడతారు
ఉ
అమ్మ ఆ అమ్మ గురించి ఏదైనా చెప్పి వాళ్ళకి అది ఇది అని అంటే ఆయన సైలెంట్ అయిపోతా ఓహో నీ నేచర్ అది ఇది అని చెప్పి ఆ పిల్ల ఏమి చెప్పకుండా ఒక స్టూడెంట్ అని అనుకున్నా ఒక స్టూడెంట్ నీతో మాట్లాడతాయని ఎంతా ఒప్పుకుంటాడు. ఇనడు ఇప్పుడు ఈ పల్ల వాల్లు అందరు నీ దగ్గర లోకువ అయిపోతారు కదాయన ఆయన మాట్లాడము తప్పేలేదు. ఇన్ని రోజులు మన దగ్గిర ఉన్నడు. ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళట మాట్లాడు చూసావా. ఆ ఇంకా ఆయన చేసిందాంట్లో తప్పే లేదు. ఈరోజు ఎడ కల్సి సాలే ఇగ
ఈ రోజు ఏం క్లాసెస్ చేయ శిరీష్ ఆ హెచ్డిటి క అమ వచ్చింది బీపీపీకామె.
ఉ
రేపు ఎగ్జామ్ పెడతా అని చెప్పింది లైబ్రరీ ఎవర్లో, రేపు రాయ ఆ వచ్చింది రేపు ఎగ్జామ్ పెడతా అనింది. పక్క రాయల్స్ మీరు ఎగ్జామ్ నాకు సంబంధం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి పోయింది. ఇంక ఈరోజు హెచ్డిటి ఇంకా ఏమో ఇంకా కలార్ అసలు ఏం చెప్పలే ఇన్ఛార్జ్ గ్రూప్ లో పెడతారులే ఎవరికైనా ఒకరికి ఏదో ఒక క్లాస్ వాళ్ళకి పెట్టినా కూడా తెలిసిపోద్ది. కదా మనకు కూడా హాలిడే అనేసి
హా కొంచెం తెలిస్తే గ్రూప్ లన్న పెట్టడం నువ్వన్న పెట్టు సబిహా సో ఎన్నిపుల్సులు ఎవరు నిన్ను కొట్టరు ఒకవేళ నీకు తెలిస్తే అట్ట అనబాకు సబిహ.
కావాలంటే పర్సనల్ గా పెడతా.
ఇక్కడ అందరు ఉన్నారు తెలుసు. నప్పుడు పెట్టొచ్చు కదా ఇప్పుడు ఆ గ్రూప్ మనకి ఎందుకు ఉండేది.
డిసైడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు ఇది చేసుకుంటారు. ఇంకెందుకు అలా అంటప్పుడు మనం పెట్టడం
హాయ్ సుబ్బు
ఉం
ఇప్పుడు ఎవరో డిసైడ్ చేసుకుంటారుంతా కాదు.
ఆ
నేనేమంటానంటే వాలు తెలిసినప్పుడు పెట్టింటే మాలాంటి వాళ్ళు వేసురు సత వాళ్ళు ఉన్నారు కదా ఫోన్లు చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఆర్ గంటలకు బసు మీరు త్వరగా పెట్టి కదా నాకు క ఏదింది అ నేను కన్ఫ కోగలను త్వరగా రెడ అయి నేనుడు సగం దూరం వచ్చిన తర్త నా పరిస్థితి ఏందంది.
ఉహు హు
ఎవరునా ఆలోచిస్తున్నారా. ఇప్పుడు అందులో నాకు బాగాలేదు రేపు పొద్దున రావాలా దా నా కన్ఫ్యూజన్ గా ఉంది
ఆ
ఏమంటా న లేక అది మే ఎట్లా రేపు హాడే అది ఇదింట ఎ హయల్పడతాలి అది ఇది అన్నది బబులు పెడుతుందో లేదో తెలియదు అప్పట్లోగా
అమ్మి అమ్ చెప్తే పెట్టిది మీ
ఒకవేళ అంటే అంటే మనకి హ అని తెలిస్తే ఓకే
ఆ
నాకపోతే రావాల్సిందేను ఒకవేళ లోపలే పెడతాలి మార్నింగ్ లో మార్నింగ్ పెట్టాలలే లోపలే పెడతాలికన్నా
ఆహా నీ వైపోయినాయయా అన్నీ మొత్తం
ఆ ఇందా కేజి అస్తటు
హ ఆహా సబ్మిట్ కాదు నీకు మళ్ళీ ఎక్స్ట్రా వచ్చిన్నాయింటనే
ఆ
నీకు మళ్ళ ట్వంటీ నైన్ ఎక్స్ట్రా వచ్చిన్నాయా
ట్వంటీ త్రీ నాకు ఐదు పోయి నా కావల్స అది ఏటో త్రీ అని వదిలేదు సంతోషం
ఆహా ఇప్పుడు అత్ర పర్ఫెక్ట్ చేసినావు కదా
ఆ జయ శస
ఆహా
అది కూడాడలంది వాల్ రూమ్ లో పాప నుెం రూపాని
ఆ
త మాట్లాడేపోట కావస ఎవరైనా అతుతల అని చెప్పి ప్ప చేలేకక్కకి ఇకు చేస్తే మీరు ఏమనాతలేదు అప్పుడు రెస్పాండ్ అవ్వాలలేదు ఇంక అందువుకన్నా చేస్తే ఇంకా ఆపప చేయలేదుిన బాబు మాట్లాడ అది ఇదే అనా
ఆ
బబాపు నర్సిహంటపాపు ఏ
కాలేజ ఉంత వస్తస్తావుదా
చూ
అయిన ఎంస సార్ ఏమో రేపు కాలేజ్ ఉంది అన్నాడు హెచ్డిటి మేడ ఎంస సార్మో రేపు కాలేజ్ ఉంది అన్నాడు హెచ్డటి మేడ ఏమో రేపు కాలేజ్ లేదు ఆ హెచ్డిటి అయితే లేదు రేపు మాకుంది కాలేజీ ఇట అనే చెప్పింది ఇంకా నువ్వు అప్పుడే చేస్తున్నావా నేను నా ఫోన్ సైలెంట్ లో ఉంది ఇంకా నేను ఫోన్ సైలెంట్ లో నుంచి తీలే ఆ మళ్ళీ చూసిన మళ్ళీ నీకు ఫోన్ చేస్తున్నా నువ్వు లిఫ్ట్ చేయలే కట్ చేస్తా నువ్ ఇంకా సర్లే అనేసి మళ్ళీ మెసేజ్ చేస్తున్నా మళ్ళీ నువ్వు ఫోన్ చేసినవు నేను బిజీగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు నేను ఫోన్ చేసినా నువ్వు కట్ చేసా సరే నేను మళ్ళీ తినేస్ వచ్చినాక చేస్తాలే ఉమ్ సరే బాయ్
అయి పింద కాలా
ఆ అయిపెంది కట్ చేస్
హా కట్ చేస్ కో